హలో
వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది ఇప్పుడు వచ్చింది
హు ప్రిపేరింగ్ కాల్ అని పడ్డది ఇంతసేపు అట్ట కొద్దిసపు టైమ్ పడుతుంది ముందు
ఎక్కడ ఉన్నావు
బయటా ఉన్నా నువ్వు
నేను కూడా బయటనే ఉన్నా బోర్ కొడుతాది
తా ఉహూ అదే నాకు కూడా
ఏం చేద్దాం
నువ్వే చెప్ప ఏంచెదాం
చెప్పు
ఆ నీకు గాని నచ్చదట ఏదన్నా ఇంట్రెస్ట్ టాపిక్ మాట్లాడుతున్నామా
ఇంట్రెస్టింగ్ టాపిక్ దేని గురించి మాట్లాడదాం.
ఏదన్నా ఫెస్టివల్ గురించి. ఏదన్న. ఫస్ట్ నువ్వు స్టార్ట్ చెయ
ఫెస్టివల్ గురించి హు కే రీసెంట్ గా ఉగాది పోయింది కదా.
ఉహు
ఉగాది రోజు ఏం చేసినావ్ చెప్పు పూ
ఉగాది రోజు ఏమైందంటే అవ్ ఫస్ట్ పూజకి కావాల్సిన సామాన్లన్నీ తీసుకొచ్చుకోవాలి.
ఊ
హు కాదు
పూజ కు కావాల్సిన సామాన్ తెచ్చుకున్నావా.
ఆ అవన్నీ తీసుకోవచ్చు కోవాలి. తీసుకొచ్చుకున్నాంక అంటే ముందు రోజు తి తీసుకొచ్చుకోవాలి ఎందుకంటే పండగ రోజు ఎవరు షాప్స్ తియ్యరు కాబట్టి.
తీస్తారు గదా పండుగ రోజు ఎందుకు తియ్యరు పండగ రోజు కూడా తీస్తారు షాప్స్
తక్కువ
ఉహు అందరూ సెలబ్రేట్ చేసుకుంటారని ఎవరు షాప్స్ ఓపెన్ చేయకుండా ఉంటారా
అంటే అదే ఇంట్ల ఉన్న వాళ్లయితే అదే ఇల్లు అదే షాప్ అయితే ఓకె పని చేసుకుంటారు షాప్ ఒక కాడ ఇల్లు ఒక కాడ ఎవరూ పండగ వదిలిపెట్టి వచ్చి షాప్ ఓపెన్ చేయరు.
ఓకే స్పెషల్ ఏంటిది మరే ఉగాది. డిష్
అదే ఒక రోజు ముందే మనం ఆ సామాన్లన్నీ తెచ్చుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ మంచిగా రెడీ అయి మంచిగా ఫ్రెష్ అయ్యి ఆ దేవుడి ఫోటోలు పెట్టుకొని మంచిగా పూలతోని అలంకరించి మనకి ఏం ఏం ఇంపార్టెంట్ నువ్వు అవన్నీ దేవుడి ముందు పెట్టి పూజియాలి.
అంటే ఉగాది రోజు జు మరి స్పెషల్ చి చికెనా, మటనా లేకపోతే మీ ఇంట్ల ఏమన్నా వెరైటీగా చేస్
అట్లా అట్లా ఏం చేసుకోము ఉగాది
మీరు గిట్ల చికెను, మటన్ అట్లాంటివి చేస్తారు గదా
మ్ మా ఇంట్లో అట్లా ఉండదు. పూజ ఎట్లుంటదంటే ఆ రోజు పెద్ద దీపం పెడతరు దేవునికి అది డే అంతా ఎలగాలి
ఓకే
అంగ ఆ
ఓహోలే ఎల్గకపోతే ఏమైతద్ తది.
ఎలగాలె పక్కా ఎప్పటికి పెద్ద దీపం ముట్టి వెలిగించి ఆ ఎప్పటికప్పటికి నూనె పోస్కుంటా ఆ దీపంన్ని చూస్కుంటుండాలి మంచి మంచి జరగాలి మంచి జరుగుతది.
మ్
మంచిగా రోజు అట్లా పెట్టి ఒక డే వరకు ఎప్పుడు నుంచి స్టార్ట్ చేసినమో అప్పటి వరకు దీపం వెలుగుతూ ఉండాల. ఆ రోజు ఏం నీసు వండద్దు ఏం చేయకూడదు జస్ట్ అదే ఎం చే చేసుకుంటే బా చెప్పాలి అట్లా ఇట్ల ఎన్నో
మా ఇంట్లో కంప్లీట్గా డిఫ్రెంట్గుంటది నా సమా ఆ మా ఇంటికాడ అయితే మావా
అ
మా అంతా డిఫరెంట్ ఉంటది ఎట్లా
ఇవన్నీ చేసుకోరు కదా మీరు
ఇవన్నీ చేసుకొ అంటె పూజ చేస్తాం ఏమో పూజ చేసినంకనే పచ్చడి ఇట్లా అవన్ని చేస్తం పచ్చడ చేస్ నంక బచ్చాల్ వేస్తాయి
చేష్ నంక
చేస్నాంక చికెన్ మటన్ ఇగ వండుతం తిం టాన్
చికెన్లు మటన్లూ నెక్స్ట్ డే మాకు ఆర్నూచు తినకూడదు.
ఉహూ అంటే మీరు బ్రాహ్మ్ అట్లా గావచ్చేమో అని. మన దర్స్త్ గారు
అట్ల హా ఇంకేం జేత్తరు అదీ అంత అట్లుంటది నెక్స్ట్ డె ఏమన్నొండుకోవల్లనుకుంటే చికెను మటను ఫిష్. అది నెక్స్ట్ డే వండుకో
మూవీస్ కంటే మీమ్సే ఎక్కువ నవ్వొత్తాంది. మీమ్ చేత్తునే.
ఔను అ మూవీలో గ ఉన్నారిగ యాక్షన్ కి దానికి నేను క్రియేట్ చేసి వేరే పంపించిన ఋషి మీకు
నీక్ ట్రావెలింగిష్టమా.
అస్సలిష్టం లేదు
అ
తక్కువ
ఉమ్ ట్రిప్లాన్ జేస్తే ఎగ్జైట్‌మెంట్ బ్యాగ్ ప్యాక్ చేసుకుంటుంది
ఆ అది తక్కువ అసల్ ట్రావెలింగ్కెక్కువ ఇష్టపడను ఎప్పుడూ ఒక కాడ కుచ్చొని.
ఏముంది ఇగ తిరిగి తిరిగి టైడయిపోతం.
హు
త తంచి తగి ఇంట్లో వడుకున్నమ్
అ పోరా అక్కడి కి పైకి ఎక్కి నామా పైకి ఎక్కి నామా అ అరె అన్న పోవల్లనుకుంటే అట్లట్ల బయట తిరిగి మళ్ళ మన ప్లేస్ క రావాల ఒక టూ త్రీ డేస్ జర్నీ వన్ డే జర్నీ అంట నా వల్ల కాద్ పొద్దున బోయ్ సాయంత్రమొచ్చేదంటే ఓకే. అట్ల ఇష్టం గాని. మాకు రేనీ సీజన్ చాల్ బాంటది అవసరమే అత్తాండు అంటే వాన పడితే అంతా ఆ వాన పడతాంది అంటే చిరాకు అనిపిస్తుంది గాని
డ్రామా క్వీన్ ఆ
పాన్ వంటి మాత్రం చాల బా
హా ఫన్నీ క్వశ్చన్ అడుగు నన్ను ఏమైనా
నిన్నా అంటే ఇప్పుడు ఒక ఒక ఒక అమ్మాయి ఆహా ఇప్పుడు నువ్వు కార్ వేసుకొని పోతున్నవ్ కార్ ఎసుకొని పోతుంటే ఒక అమ్మాయి నిన్ను లిఫ్ట్ అడుగుతది అది ఒక వీక్ టెన్న నువ్వు లిఫ్ట్ ఇస్తావా ఇయ్యవా
ఇత్త లిఫ్ట్
ఎందుకు ఇస్తావ్
ఎందుకు అమ్మాయి ఒకతే ఉంది కాబట్టి. అమ్మాయి ఒకటి ఉంది కాబట్టి లిఫ్ట్ ఇయ్యాలి
నిన్న నాకు తప్ప ఎవరికీ ఇయ్యానన్నావు కదా
హహహ నువ్ అది కాదు రియల్ లైఫ్ ల రియల్ లైఫ్ లో కూడా ఇవ్వాలి ఎందుకంటే ఇవాళ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మనం ఇవ్వాలి.
సినిమా ఆ.. మ్ అన్వౌ నామీద ఒక క్వశ్చన్ అడిగినవ్ కదా నన్ను అవి అడుగూ
ఎప్పుడు ఏ రోజు
అంటే ఇప్పుడోక ఏలిఫెంట్
ఓకే ఎలిఫెంట్ దా
హా ఎలిఫెంట్ జిరాఫ్ ఏంటి అట్లా అంటావ్
ఏముంది లే అయిపోద్ది అన్నాడు ఊకె అంతే మరి
పొద్దుగాలే లేవంగనే ఏం చేత్తవ్ నువ్వు కాఫీ పార్సనా టీ పార్సనా
నేను నా మూడ్ స్వింగ్ ఇగా ఏట్లా మార్నింగ్ కాఫీ ఈవినింగ్ జయతో
ల్లీ యూ ఆర్ ఏ టి పర్సన్
అంతే మరి ఏమనుకున్నవ్ అట్నే ఉంటది
టీ అంటే ఎక్కవ మ్ హ్
సిచ్యువేషన్ డిపెండ్ మీద ఏం ఉంటది ఇగా
అంటే ఆది సీజన్ ని బట్టి ఆ
అంటే ఇప్పుడు వింటర్లు అయితే చేయచ్చు అట్లా
హు ఏ సీజన్ లో కాఫీ నచ్చితే
వింటర్ సీజన్
వింటర్ లో
వింటర్ అండ్ రైనీ హు వింటర్ అండ్ రైనీ
టీ సమ్మర్ ఆ
టీ అంటే సమ్మర్ లో చాలా హాట్ ఉంటుంది ఈవినింగ్ టైమ్ అయితే పర్లేదు
హు కాదు ఎండకాలంలో టీ ఎవరు ఎక్కువ తాగితే వాళ్ళకి హీట్ ఎక్కువ ఉంటది
స్నాక్స్ ఏమన్న తింటావా నువ్వు
తింపి అట్లే
సమోస తెస్తే హా స్నాక్స్ తింటావా
సమోసానా సమోసా నచ్చదు నాకు నాకు ఒకటి ఇష్టం నాకు ఏంటంటే అలా అవుంటాయి చూడు ఆ కందులు సో వాటిని ఉడక పెట్టి వాటి మీద ఆనియన్స్ లేమన్ వేసి ఇస్తే మంచిగా తింట
ఉహు
బాగుంటాయి కదా అవి
ఇట్ల ఇస్తరు చూడు
ఆ అయి బావుంటాయి చాల బాగుంటాయి
మరి అవి కందలు ఎందుకు వాటిని
ఆ
కందులు అనరు కదా వాటిని ఏదో అంటారు
కందులు కదా ఏమంటున్న ఏంది
ఏమో నాకు కూడా తెలియదు
పెసర్లు సథింగ్ ఏమన్నా అంటారా ఆ
నీకు సడన్ గా వన్ డే ఫుల్ ఫ్రీ టైమ్ ఉన్న ఇప్పుడు
ఫ్రీ టైమ్ ఉన్నప్పుడు డ్రాయింగ్ లేకపోతే ఎవరితోనా నా చేతిలో పైసలు అంటే ఏమన్న ఆర్డర్ చేసుకుంటా
అలా వేసుకుొని ఇం
ఎస తింట
ఏ చేస్తమ
ఫుల్ డే మనీ ఉంటే గద ట్రిప్ లు ప్లాన్ చేస్తాం పోయి రావడం ఆ
సరే మరి బాయ్
బాయ్ ఆ